ఏ ఏది రా
పన్ తీరిందా
ఆ తీరినట్టే పెం చేతళ్ళు అన్నది ఏం చేతాళ్ళు పట్టీల అంటే పట్టి నే ఇన్నే కుసుండే బిడ్డే పోత అండదొద్దు ఇగ నల్ల వక వచ్చింది సిన్నగా వచ్చింది బందయింది సగానికొచ్చింది రంబుల
ఏంటి నల్ల
అే
సగాని కొచ్చిందా క్క మా కాయంత బల్లేదుగాదు
సగానికచ్చి చింది
మాకు అసలు పడను కూడా పళ్ళే
అ ఆ ఇవా అసా
ఉ
ఏ అన్ని కాలిగానే ఉన్నా అన్ని కాలిగా అంటే ఆ డ్రంబులో కొన్ని ఉండే కదా ఆ రంజులో కొన్ని ఉంటే అది బకిట్లలో పోసి కడిగిన పండుకొని లేసి
అడిగినవా
కడిగినా కడిగితే మల్లా సగాన్కచ్చ తిందరాము
మల్ సంగానికచ్చిన్నా
ఏం కూర
మా వచ్చినబ్బుగా
ఆ ఆ
మాస్క్ పట్టుకొని పోయిండా
కూర
కూరా పొద్దున్న టలాటాకి గాన్న
ఆ
ఇప్పుడు వండాల దొండకాయ ఉన్నది డొండగాయ ఉన్నది ఇంకేంటిది టమాటే ఉన్నది ఆలుగడ్డ ఉన్నది ఆలుగడ్డ అంటే పొద్దురో బాగా ఒక బాక్స్ లో కండపోదామని
రేపు గుడి కత్తవా గుడికి
ఎక్కడక్క నేను సానం చేసి దీపం పెట్టి అయ్యేసరికి అది అయితారు కావచ్చుక మళ్ళీ చిన్న దినిపించడు అవుత కా గట్లా ఆలోశించడు అవుతంది ఏ టైంకి పోతావ్ చెప్పు
పనంతయనాంకనే కళ్యాణానికి
కళ్యాణానికి అక్కడ ఉండాలంటే మన చిన్న అగ్నిపతుడు సానం భోజుడు మళ్ళ టైం అండ ఉండదట
మళ పాపన కొన రావాలన్నా
ఆ ఏ ఎత్కండ్ర కాని ఆలోచాలపిచ్చిట్లేదా
కళ్యాణ అదాకుడాాలరా
ఆ కళ్యాణ వయ కంటే పన్నెండు ఒక ఒకటి కాదా
అయితే
ఆ ారళోు నాగ పిచ్చే టైమ్తే సాం చెపితే టై అన్నం పెట్టాలి ఇంట్లోనే అక్క కొబ్బరి కాయ కొడతారు సాయంత్రం పడి వచ్చినప్పుడు కొబ్రికాయ కొడతారు అ
వతు గట్ స అటు
కొబరకాయ కొట్టే అద్దను ఏను అక్కడ ఉంటావ మమత పిన్ని ఉంటది ఆట నా వత్తదటనా
ఎమ్మో ఆమె అడు పోతా అని అన్నది పోకపోతే వత్త అన్నది
పోత అన్నద అటు
ఆ ఆయితే రాజు బాబాయ్ ఏం అంటాడు అంటే ఆ ఒక ఒక్కళకి పోతేనో ఒకలికి పోదాం లేకపోతే చూద్దాం అన్నాడు
ఎవలు
రాద్ బాబాయ్
ఒక్కల్ పోతే
ఒక్కళ్ళు పోతేనో ఇప్పుడు రాజుబాబాయి పోతే మమత వొత్తదట
ఆ
ఒకవేళ రాజు బాబాయ్ పోకపోతే మామత అటు దినాలకు పోతదట
ఆహా ఎవలన్న ఒక్కలం పోతాం పోకుంటే ఇటు అటు లేకుండా అతటు అన్నట్టు
ఊ
అంతేనా
ఆ దినాల పోతే దబ్బున ఉండవంటవ్ కథ చెప్పిథావ్ ఉండవంటవ్ ఉండాలె ఇక నేను ఎక్కడథా అంటోంది
ఆహా అట్ల అన్నాదా
ఆ అట్ల అతను ఇట్ల ఏం చేత్తారు
ఎలా అక్క కోర్లేత్తానా క్క
ఊ
అక్క ఆక్కూర్లు ఏత్తాంది ఏమనే
ఇవచ్చినయనే
ఇంక చెప్పలేదు ఇంకనే అటు ముందుకు పోలే కనపల్లే మొన్ననే అన్నదక్క పైసలు ఇయ్యలేదా, ఇంకిత్తలేరు అని అన్నది. అదే ఇప్పుడు నువ్వు అన్న కూలి ఒకసారి. తోట ఇరబోతే ఎనుకూలే కదా.
ఆ ఆ
అత్తమ్మచ్చినప్పుడు అంత ముందు తర్వాత మళ్ళా మీరు తోటెల పోయిల్లా
పత్తర వేనామ్ అవి ఇచ్చిరు కదా ఒక గివ్వే రావు వాలె
ఆహా ఇవి వచ్చినాయి. గానీ మళ్ళీ వీళ్ళు శ్రీకరుతోని పోయిళ్ళు కదా
ఏ శీకర్తోని పోయినప్పుడు నేన్ బోలే నాకు వీల అయితదారా.
అవి ఇయ్యల ఇంకా
చిన్నోనికి స్కూలు టైం అయితది చిన్నోని పంపింయ్యాలే. బావకు ఆఫీస్ టైం అయితదే ఆయనని పంపయ్యాలె, ఇంకెక్కడ కుదురుతది నాకు.
కుదరదిగ
పొద్దున అడావిడిగా పోవుడు. ఇద్దరు ఇప్పుడు ఎటోల్లటు వీళ్ళిద్దరు పోతేనే నాకు ఏదన్నా చేసుకున్నా నిమ్మలంగ చేసుకుంటా.
ఆహా లే దబదే
ఆ పంత
అదే మొన్ననే అన్నది బాబా మర్ధినప్పుడు ఎయిలవవా మొన్నడి కూళ్ళు అప్పుడు పోయినా ఇయ్వలేదు. అవ్వ అంటే ఇయ్యలేదు అని అన్నది. ఇ పాప మా రోజు ఆ పిల్లగాని తినాలుగ తొమ్మిది రోజులలకు పోయినప్పుడు సరే ఇయ్య బిడ్డ నేను మళ్ళ వచ్చిననికి ఇస్తా. అండి సరే అని ఇస్తునను అవి ఇచ్చేది ఉన్నది ఆ అవి ఇచ్చేదే ఉన్నది మాకు. ఇ ఐదు వందల అయితే ఏం లేదు కాని నడిపాక ఆంటకాడ జాతిలో పట్టించుకున్నది. ఈ ఆంటకాడ ఇచ్చుకుంటద అని మావయ్య అడిగితే కోపం
ఇంకేంద ముందయతా ఆకు ఏన్ యితు ఆ
మొన్న మిరపాయలు తీసుకున్నాం నాలుగు కిలోలున్నీ మళ్ళీ నాలుగు కిలోలు తీసుకోలేదా.
ఆ
ఆ అవి ఎనిమిది కిలోలువి డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినాం, గాని ఇంకా వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇటి ఇచ్చేదిందండి.
గదే ఏ కురాండు లేదు
మన్ళ అకా ఉనుత
కూరవండేలేదు గాని పచ్చడి చేసి పిన పుదీ పచ్చడా
పదుల పాత చేస తనంట ఎమ బ పూజిన పాత్ర
ఆ కూరల కన్నా పచ్చడి కావాలి
ఇంతేనా
ఆ కూరలు ఉంటే ఏ ఏమనా పచ్చలేదా అంటే హలో
ఆ
ఆ పచ్చడా చేషిన ఇకా ఏ కురల కాాల అ గంత ఉండదురా
అంతేనా
ఉ
ఏదైనా వేసుకోనిండి
లేదని వేసుకొని తింటారు
చికెన్ కు ఫుల్ రెడి పెరిగింది కదాక
చికెన్ కు రేటు పెరిగితే మటన్ తెచ్చుకోవాలిక
మటన్ కూడాడ రేట్ ఉండ
మరి కూర కాయాల
మటన్ కు కీలక ఎనిమిది వందలు ఉండయి కదక్క
ఏయ ఎప్పుడు తెచ్చుకున్నార ఇప్పుడు తెచ్చుకోమాట నువ్వు ఇక చపలకే తక్కువ నచ్చ న్నదా
ఆ వారగా తక్కువ ఉంటది క ఇలా ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఇంకా తక్కువ ఉంటది ఇలా నూట యాభై నూటి ఇరవై ఉంటుంది మొన్నమ్మ సరిత అక్క ఫోన్ చేసింది వాళ్ళ పొలం కాడ అన్ని కుంటుంటా అన్నట్టు కుంటుంటే ఎలా ఇప్పుడు వాళ్ళు వ సింగ పోల వషలు నాేతలు
కదా నే నాన్న మేము ఎగ్ టమాటా తిన్నాం కదారా ఇలా బెడ్ షీట్లు అన్ని ఫిల్ వేసినా రేపు గురిగిపోతాము మళ్ళా బైండ్ వస్తుది బైంకి కొబ్బరికాయ కొటిగా అని అన్న పింలేేసినాయి గద రేపు లేచిందంటే అలుగు పూత చేసుకొని
ఆ
రేపు లేచంద అంటే అలుపు పూట చేసుకో పోనే
చిన్నవుని కేట్లా హాలిడే కదా
నిమ్మలాంగా ఇక ఆ రోజు అన్ని పిడాలాంట కొంచెం పొద్దుక్కుతుది కదా
అవును
అందుకానే రేపు డ్యూటీ ఉన్నదట్నా
రేపు ఉండదు అక్క డ్యూటీ ఉన్నది కద రేపు పోతా డ్యూటీ
పోతాడా
దేపు డూటీకి పోతాడు నేను వెనక మాట్లాడుకుంటున్నా నా వెనక కోతులు అచ్చవి
ఆ
బర్లేక బర ఉ ఏ అనలేదు పోతనే
ఉమ్
బర్రీకి బర్రే ఉందియి ఈ కాయల కడతానే అక మామిడి కాయల కు గగింత గింత పిందరే కాంనీ రాల పడత
ఓ ఇక్కడ ఫుల్లు తింటానే చేస్తానే కొరుకుతాని పారెస్తాని హమ్
ఆ ఇంట్లో నుంచి వెళ్ళి పాత పడ్డట్ అయినా ఇంట్ నుంచి వెళ్ళి పాములుత్తాయి అక్క
ఆ అక్క
ఆ
ఆ
పాములు పాములు అత్తాయా
చెప్పురా
పాములు పాములు అత్తాయా
ఆ
ఇట్లు కాది పక్క ప ఉంటది ఇల్లు పాత అంది కదా
అత్తాయి అత్తాయి ఇ అమ్న్న నేన్ రంబకు అడుగుత అంట రబుకి కింద ఉన్నది అంత ముందు కూడా ఆ రమ కింద ఉన్నాది బాగా ఎంజాయ్ చెండు బావ తంది కాదు అని అన్నాడు
ఓ అయ్యా మీరు భయం లేద అన్నట్టు
ఓ పాము వత్తందాంతోనే పాము వచ్చింది ఇవాది అట్లా చెప్తే ఏం చేసిన సిమెంట్ చేసిన్రా
ఆ
ఆ
అద
సిమెంట్ వేసినా సిమెంట్ వేస్తే అది ఏ నంగది వచ్చిందో మళ్ళా మధ్యాహ్నం నేను అక్కడ నీకాడ కూర్చొని రాలేదా మీకాడకుసోని నోచ్చిన ఇప్పుడు ఇక మళ్ళా అది నాకు కనిపించింది
ఫుల్లు మీకు ఇంట్లో పాతింట్లో నుంచిల ఫుల్లు కావలత్
ఉమ్
సరే అక్క
ఆ సారే రా పొండు